హలో అండి బావున్నారా
బావున్నాండి మీరు ఎలా అన్నారు
నే బావున్నానండి తిన్నారా తిన్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా కూర్చున్నాము
నేన్ కూడా వర్క్ చేసుకుంటున్నానండి
తి నిన్న అండి కాలేజ్ పన్లు అన్ని
ఆహ్ ఎక్కడండి కాలేజ్ అయిపోయింది గాని కాలేజ్ పన్లు అవ్వలేదండి నోట్స్ రాస్తునా
అవునండి మరి ఏం చెప్తున్నారండి కాలేజెస్ లో
ఏం చెప్తానండి జాబ్ ప్రిపరేషన్ కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు
అర్థం కాలేదండి
జాబ్ ప్రిపరేషన్ కోసం ట్రైనింగ్ ఇస్
అవునండి దేన్మిదండి మీకు క ఎ అ కంప్యూటర్ సైన్స్ కదా అండి మీరు చదువుతుంది
అవునండి కంప్యూటర్స్
మరి ఏమేం చెప్తున్నరండి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే ఎంత ఎంత ఇంప్రూవ్ అవుతుంది కదా అండి బయట ప్రపంచం మరి నేర్చుకుంటున్నారా అండి అన్ని చెప్తున్నారు కాలేజెస్ అన్ని దాంట్లో కాలేజెస్ లో చెప్తున్నారండి
అవునండి పైథాన్ విత్ జిన్ ఎ ఐ చెప్తున్నారు అది ఏ ఐ కష్టం అంటే జిన్ ఎ ఐ చెప్తున్నారండి దీని తర్వాత ప్రామిట్ ఇంజనీరింగ్ గురించి చెప్తారంట
టా కష్ట కష్టం అంటున్నారు మరి మరి మీరు ఇప్పుడే చదువుకోవడం సిద్ధం అవుతున్నరా అండి మరి ఇంటర్వ్యూస్ కట్ల ఇవ్ ఇవ్వడానికి
ఇప్పుడు ఇంకా నేను కింది స్థాయిలోనే ఉన్నానండి అంటే బేసిక్ క్స్ ఏ నేర్చుకుంటున్నాను పై థాన్ ఇలా చిన్న చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్
అవునా అండి మరి కాలేజ్ నుంచి వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉందండి మీ మీకు మాకైతే ఇక్కడ చాలా చల్లగా ఉంది అండి ఇప్పుడు
మాకైతే చాలా అంటే చాలా ఉబ్బరిస్తుదండి చాలా విపరీతంగా ఎండలు కొడుతున్నాయి ఇంకా ఏమంటారు చాలా ట్రాఫిక్ జామ్ చాలా గంటలు గడిచిందండి కాలేజీ నుంచి ఇంటికి చ్ ఇంటికి వచ్చేసరికి తో
మరి ఎప్పుడు ఎప్పుడు వరకు వచ్చ వచ్చారండి ఇంటికి
నేనా చాలా ఆలస్యమైందండి ఉదయాన్నే ఏడున్నరకి వెల్తే ఇందకోచ్చానండి
మీ మీరు చాలా దూరం మీరు చాలా దూరమా అండి కాలేజీ
కూర అండి ఈ రోజు మీది
అది వంకాయ అండి మీది
మాదా పచ్చిపుులుసు ఇంకా టమాటా కర్రీ అండి మీరు అవునండి ఇది చాలా డిఫరెంట్గా చేసుకుంటారు కదా ఎలా వండారు వంకాయకూర
బాగుందండి మేము ఆ గరం మసాలాలు అన్ని ఇంట్లోనే చేసుకుంటాం పొడి కొట్టుకొని ఇంకా టమాటాలు ఈ అల్లం వెల్లుల్లి ఇంకా కారం మేము ఎక్కువనే తింటాం కాబట్టి కారం ఎక్కువనే వేసుకుంటాం అండి కారం ప్పులు మరి మీరండి
మాది అంతా ఏమి ఉండదంటే సింపుల్ గుంటది చాలా లైట్ వెయిట్ ఫుడ్ అండి మాది చింతపండు కొంచెం నానేేసి కొంచెం ఎప్పు కారం ఉల్లిగిడ్డలు పోపు దినుసులేసి పోపేసి
మరి మరి సండే వస్తుంది కదండి మరి ఏం స్పెషల్ లేదా
లేదండి ఆ మటన్ అండి మా అమ్మగారు చాలా బాగా చేస్తారండి బోటీ గాని చేతుల వేపుడు గానీ చేతుల పుల్స్ గాని
అవునా అండి
అవునండి మరి ఇ ప్పో ఉగాది ఎలా జరుపుకున్నారు మీరు
ఉగాది మేము అందరం కలిసి మంచి గా జరుపుకున్నామ అండి ప్పో ఆ చే ఆ మురుకులు కొన్ని చేసుకున్నాము ఇంకా బొబ్బట్లు ఉగాది పచ్చడి ఉగాదికి పప్పు సా చారు ఇవన్నీ చేసుకొని మంచిగా కుటుంబ సభ్యులతో బాగా తిన్నామండి కలిసి కలిసి తిన్నాము ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చాము పూజ చేసాము ఇల్లు శుభ్రంగా ఉంచుకొని మంచిగా పూజ చేసుకొని తిన్నామండి మరి మీరు కొత్త బట్టలు కూడా వేసుకున్నాము ఇంకా మరి మీరు
అవునా అండి నేనైతే ఉదయాన్ని ఇలో కుటుంబ సభ్యులందరూ ఐదు గంటల పే వేసింది ఆ చెరక్క పని వేసుకొని కింద వాకిల్లో కల్లాపు చల్లి మళ్ళీ ఇంట్లో ఉన్న దేవులంత దేవుల పటాలంతా శుధ్రం చేసుకొని చేసుకొని పాలకూరపప్పు పచ్చి పులుసు మోడికాయ పులిహోర మనకి మొదటి పండగ కాబట్టి ఖచ్చితంగా మాడికాయ ఉన్నారు కాబట్టి ప్రత్యేకతాతలు కాబట్టి మోడికాయ పులిహోర మోడికాయ పచ్చిలు అన్నీ చేసుకొని ఇగా సాయంకాల వేలంలో గుడికెళ్ళామండి
మరి ఆ గు గుడికిళ్ళారని సాయంత్రం కూడా
హ
కొత్త బట్టలు వేసుకున్నారా అండి మరి కొత్త సంవత్సరంది కదా తెలుగు పడుగ తెలుగు వాళ్ళకి అవునా అండి
అవునండి ఇక శ్రీరామనమిలో చేసుకోవాలి
ఇగ రేపే కదండి శ్రీరామనవమి అంటే
అవునవును అవునును అవును
మరి మీకురి అవునాండి మరి మీరు రేపు కాలేజ్ సెలవు అండి అ రేపు మరి మీకు
రేపు ఒక్క రోజు అసలు మళ్ళీ మరుసటి రోజు కాలేజ్ కు వెళ్లాల్సిందే వెళ్ళక తప్పదు
ఇక శనివారం ఉండిపోడి ఇంట్లోనే ఎట్లయినా మళ్ళీ ఆదివారమే కదా సోమవారం నుంచి వెళ్ళచ్చు
అవునవును అది కూడా నిజమే కానీ ఆ మాకు పరీక్షల దగ్గరకు వస్తున్నాండి సో ఖచ్చితంగా వెళ్లాల్సిందే
అవునా అండి
అవునండి మీరు ఖాళీ సమయంలో ప చేస్తూ ఉంటారు
కాల సాయంకాల ముందండి టీ టీవ చూడ్డాము వార్తలు చూడ చ ఫోన్ చూడడం ఇక ఇంట్లో పనులు చేయడం ఖాళీగా దొరికినప్పుడు అలా చేస్తాం ఖాళీగా ఉండదు కానీ ఇక ఏదో ఒక గంట గంటన్నర ఖాళీగా ఉన్నప్పుడు ఇవి అలా చేస్తానండి
అవునా అండి ఈ రోజు మా అమ్మగారు చేసి అ టమాటా కూడా అయితే ఇంత బాగుందో అ
అవునండి మీకు వచ్చా అండి కూ కూరలు ఉండడం
ఆ వచ్చు కదా నేను చికెన్ బిర్యానీ బాగా చేస్తానండి
కొంచెం చెప్పండి కదా నేను కూడా చేస్తాను ఇంట్లో నాకు అసలు వంటనే సరి అంతంతా రాదండి చికెన్ మటన్ అంత అత్తగా రాదు చెప్పండి మీరు
ఏం లేదండి చికెన్ బిర్యానీ వండుపోవడానికి త్రీ స్టెప్స్ అండి ఫస్ట్ ఏం వచ్చే ఎక్కువ ఆయిల్ లో ఎక్కువ సన్నగా పొడుగక చేసుకున్న ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక పొయ్యి మీద బియ్యము ఆ బిర్యానీ మసాలాలు అన్నీ వేసి అంటే పువ్వు బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టిన నీళ్ళలో పాస్పతి బియ్యం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది సగం ఉడికిన తర్వాత చికెన్ కర్రీ ఎలా చేసుకని ఉంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం ముందే చికెన్ లో ఉప్పు కారం పెరుగు ఆ చిట్ మతుల పొడి గరం మసాల ఇవన్నీ వేసుకొని కలుని ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం ఆ తీసుకొని ప పాన్ లో ఉల్లిగడ్డలు వేసుకొని పో పన్స్లు వేసుకొని చికెన్ వేసుకొని చికెన్ ఫ్రై అయిన తర్వాత ఆ ఉడికిన నైంటీ పర్సెంట్ బిర్యానీ అందులో లేయర్ లేయర్ వేసుకుంటూ లాస్ట్ ఫుడ్ కలర్ వేసి మనం ఫస్ట్ గా ఫ్రై చేసుకున్నాం ఆనియన్ చేసేసి చాలా బాగుంటదండి
చాలా బాగా చెప్పారండి నేను కూడా ఇంట్లో ఒకసారి చేయడానికి చూస్తానండి మీరు చెప్
దాంతో పాటు రైతా కూడా చేసి కొండండి ఇంకా బాగుండిద్ది
అవునా అండి సరే అండి ఈ ఈ ఆదివారం వస్తుంది కదా అండి ఇంట్లో చేస్తానండి
మీకేమన్నా మీకేమన్నా, ఆ సరే అండి తప్పకుండా చేయండి మీకంటే ఎక్కువనా ఇదేమంటారు మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ కాల్ చేయండ్ అండి
చేస్తానండి మరి ఇంకేంటండి
చేప్పాల్ బీన్ విషేషాల్ మరి
మరి, ఏం లేదండి రేపు శ్రీరావు వమి నవమి కదా ఇగ బట్టలు కొనలేదు ఇగ రేపు వెళ్ళ వెళ్దాం అనుకున్నా గాని ఇగ కుదరదండి ఇగ ఒక ఉన్నాయి పాతవ్ ఉన్నాయి అవే ఎస్ కున్న ఇవి అవి వేసుకోవాలండి ఏముంది తెచ్చి పెట్టుకున్నాను అవి వేసుకోవాలి ఇగ రేపు
అవునా అండి చాలా ధరలండి ఒక్కొక్క చీరా వింటేజ్ పట్టు అయితే నాలుగు వేల నుంచి తక్కు కులేదండి
అవునండి ఇంకా కూరగాయల ధరలు ఇంకా ఇది ఆ నూనె పా ప్యాకెట్లు ఎక్కడి కెళ్ళినా కూడా అన్నీ రేట్లు పెరిగిపోతున్నాయి
అవునండి రాను రాను ఈ పెట్రోలు పెట్రోల్ ప్రైస్ కుడా పెరిగిపోయేటట్టుంద్ పెట్రోల్ ధర అవునండి అవుండి మీ హెయిర్ చాలా ఊస్ ఊడిపోతుందా అండి
అవునండి ఇప్పుడు తగ్గిందిలేండి, ప ఎక్కువగా నూనె ఆ నూనె పెట్టుకోవడం నూనె పెట్టుకోవడం వల్లా నూనె పెట్టుకొని మసాజ్ చేసుకుంటే తగ్ తగ్గుతుందండి జుట్టు రాలడం మరి మీ మరి మీకు కూడా రాలేదీ ముందు ఇప్పుడెలా ఉంది
ఆహా డాన్డ్రఫ్ కి ఏదన్నా చెప్పొచ్చు కదండి
బయోటిక్ అనే ఒకటి ఉంటదండి అది బుక్ చేసుకోండి ఆన్లైన్లో దొరుకుతుంది బయోటిక్ అని అది బుక్ చేసుకుంటే మీకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గుతదండి జుట్టు పెటుకని రాలడం తగ్గుతుంది నేను వారం నుంచి అది నెల నుంచి ట్రై చేస్తున్నా అండి వారం నెల నుంచి మీరు ట్రై చేయండి మీకు కూడా రాలడం తక్కువ అవుతుంది
అవునా నేను ఇది రోజు మేరీ వాడుతున్నానండి, ట్రై చేయాలి
అవునండ్
ఇది కూడా బానే ఉంది, ఆ బానే పనిజేస్ తుందండి
అవునా అండి
అవునండి, ఆ సరే అండి మరి మీరు చెప్పిన విధానంగనే నేను బయోటిక్ అనేది ప్రోడక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని వాడతా రిజల్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా ధన్యవాదాలండి మీకా ఆ చాలా
మీరు కూడా, మీరు చెప్పినట్టు నేను కూడా ఈ స, ఈ రోజు ట్రై ఈ రోజు చూస్ టానండి, సరే అండి ఓకే